వచ్చి
హలో.
హలో.
హాయ్.
హాయ్.
వినిపిస్తుందా.
వినిపిస్తుంది.
తిన్నావా.
తిన్నా మీ తిన్నారా.
తిన్న బాగుంది ఆ తిన్నానండి ఇంతకు ముందే ఆఫీసుకు వెళ్ళొచ్చాను హెడేక్ ఇంకా ఉంది కాఫీ తాగాలి.
తాగండి నేను కూడా వెళ్ళచ్చను ఇప్పుడే. స్కూల్ కి వెళ్లి వచ్చా ను ఆ ఐడియా లేదు అంత ఇంట్రెస్ట్ లేదండి కాఫీ మీద. అలవాట్లేదు. ఇద జూస్ తీసుకుంటాం జూస్ తి జూస్. తీసుకుంటాం మేము ఇంగ
ఆహా
మ్.
ఇప్పుడే నేను ఆఫీస్ కెళ్ళోచ్చాను ప్రెజర్ ఎక్కువగా ఉంది మా టీమ్లీ లీడర్ తొందరగా వర్క్ కంప్లీట్ చేయమన్నారు ఇప్పుడు ఇంటికి వచ్చాక కూడా నైట్. చేయాలండి..
వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంటదా అండి మీక్.
లేదండి వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఇప్పుడయితే కానీ వర్క్ కంప్లీట్ కా. కాలేదు కాబట్టి ఇంటికొచ్చి చేయాలి అంటున్నాను.
ఓకే ఇప్పు నేను స్ట్రెస్స్ అయ్యాను మా పిల్లతోటి ఒర్లీ ఒర్లి స్కూల్ కెళ్ళాం కదా మా స్కూల్ పిల్లలు.
ఆ టీచర్ జాబ్ చాలా బాగుంటదండి.. హాలిడేస్కి హాలిడేస్ టైమింగ్కి టైమి ఇంగ్ నైన్ థర్టీ టు ఫైవ్ హాలిడేస్ అట్లా బాగుంటది కానీ మాకు
మాకు ప్రెజర్ ఉంటదండి మాకసల్ ఆ పిల్లలు అస్సలు వినరండి. ఇంకా నా పీరియడ్ పీరియడ్స్ చెప్పాలి లీజర్ ఉండదు ఎప్పుడు నిల్చోనే ఉండాలసలు.
పీరియడ్ అంటే డైలీ ఒక టూ పీరియడ్స్ ఉంటాయ్ ఆ టూ పీరియడ్స్లో నిల్చోనుంటే అయిపోద్ది మీ తాంతా కూర్చొని ఉండడం ప్రిపరేషన్ అవును. ఒక టూ లేకపోతే త్రీ చెప్తారు అంతే
ఆహా అట్లా ఉండదు మాకు ప్రైవేట్ స్కూల్ ఇది ఎప్పుడ్నిల్చొనే ఉండాల మా బాస్ చూస్ స్తే అంటే మా హెడ్ మాస్టర్ మా ప్రిన్సిపల్ ఉంటరు కదా చూస్తే అస్సలు ఒప్పుకోరు. ఖాళీగా అస్సలుండద్దు ఏదో వర్క్ చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడు నిల్చొనే ఉండాలి. ఓన్లీ లంచ్ టైంలో మాత్రమే కూర్చుంటాం అసలు చాలా కాల్ నొప్పులోస్తాయ్ బాయ్స్ చాలా ఇర్రిటేటింగ్గా ఉంటదసలు.
కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కానివ్వండి.
ఉంటాయి కాని మాకు వర్క్ ఇస్తారండి మాకు హా ఉంటాయి కాని మా వర్క్ ఇస్తారు వాళ్ళు
మీకేం వర్క్ ఉంటదండి.
ఉంటదండి పిల్లల్ని గ్యాదర్ చేయాలి అవి ఉంటాయ్ ఇంకా ఆఫీస్ వర్క్ అవి ఇస్తారు కొంచ్కొన్ని ఇట్లా ఇట్లా టీసీ అంచి టీసి అంట ప్రోగ్రెస్ కార్డు ఉంటది కదా
మ్
చేయాలి పేపర్స్ రిద్దాలి అబ్బో ఇంటికి వచ్చిన తర్వాత కూడా వర్క్ ఉంటది మాకు పిల్లల ఎగ్జామ్స్ రాస్తరు కదా
అవును.
మ్ మ్ చెక్కింగ్ చేయాలి మార్క్స్ వేయాలి మళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లు వేయ్యాలి మళ్ళ గ్రేడ్స్ చేయాలి మళ్ళ ప్రిన్సిపల్తో మార్కు మార్క్స్ చర్చించాలి. అవన్నీ ఉంటాయ్ చాలా ఉంటాయసలు
అవునండి. మా బాస్ అయితే వర్క్ చేయమంటున్నారు ఇంకా టార్గెట్ కంప్లీట్ టవ్వలేదు ఆ టార్గెట్ కంప్లీట్ చేయాలంటే ఇప్పుడు నైట్
మీకు మంచిగా స్నాక్స్ అవి ఇవి అన్నీ ఇస్తారు కదాండి మీకు టీ టైము బ్రేక్ టైము మొత్తమంత మద్యల ఫ్రీగా దొరుకుతాది కావచ్చు మీకు
లేదు ఫోర్ అయితే గిట వస్తది. టీ వస్తది మార్నింగ్ కూడా ఒకసారి టీ వస్తది అంతే అసలు నడవడానిక్కూడా మేమ్ బయటి కెళ్ళము వాష్రూమ్ అట్లనే వెళ్ళాలి. మీకు ఇంటర్వెల్. లు మీకు ఇంటర్వెల్స్ అట్ అట్లా ఉంటాయి కాని మాకు అట్లా ఉండవండి వాష్రూమ్ వచ్చినప్పుడు వెళ్ళాలి లేకపోతే లేదు
వర్షవచ్చేటప్పుడ
వాష్రూమ్ వచ్చినప్పుడు వెళ్ళాలి లేకపోతే లేదు మీకు ఇంటర్వెల్స్ ఉం
ఆ అవునవును ఆ అవున అవును అండి
అదే అండి ఏదో నాయిస్ వస్తుంది అయితే
వాటర్ వాటర్ ఆ ఏం చెప్తున్నరండి మీరు ఇంకా మీరు నీటై కంప్లీట్ చెస్తారండి
నా
హలో నయిస్ వస్తుందండి మీకు
ఏమంటున్నారు
నయిస్ నయిస్
అదే ఇంతకు్ ముంద ఏదో అడిగిర్రుకదా
నుకప్పు స
మీ దగ్గర నాయిస్ వస్తుంది
కే అండి సోరి
ఏమో అంటున్నారు
మీలాస బోత ఆ మీ మీ దగ్ గ్గర టీం వర్క్ ఇలా ఉంటుంది అంటున్నా అందే కలిసిగట్టుగా చేస్తారా
అవునండి మా ఆఫీస్ మొత్త లో మా టీమే ఎక్కువ యాక్టివ్ వగా ఉంటుంది ఎన్నో సార్లు అవార్డు కూడా వచ్చింది
ఆ మ
మీకోచ్చిందా అవార్డు మా టీమే ఎక్కువ మంచిగా యాక్టివ్గా ఉంటుంది మా ఆఫీస్లో ఎక్కువ అవాడ్స్
అవునా కంగ్రాచ్యులేషన్స్ అండి పడవివానవి మకూడ బెస్ట్ టీచర్ అవడ్ వచ్చిందండి మాకు ఇలా రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే ఉంటాయి కదా
అవును
ఆ అప్పుడు వస్టై
కానీ హాలడేస్ ఉంటాయి కదండి మీకు
హల్ డేస్ ఓన్లీ సండే సండే అంతే
ఆహా మన సంక్రాంతి దస్
ఆ ఉంటాయ్ కానీ మాకు వర్క్ చెప్తారండి సాలరీస్ వాట్టిగానే ఇయ్యారండి
ఇయర్ మొత్తంలో ఓన్లీ ట్వెల్వ్ ఆర్ ఫోర్టీన్ హాలిడేస్ అండి అంతే మాకు
అవునా
ఓన్లీ ఉగాదికి ఒక రోజు ఇండిపెండెన్స్ డె కి ఒక రోజు రిపబ్లిక్ డె కి ఒక రో దివాళికి ఒక రోజు అట్లా క్యాలిక్యులేట్ చేస్తే మంత్లీ ఒకటి ఉంటది అంతే ఎక్కువ లీవ్స్ కూడా పెట్టడం ఉండదు
ట్ంటది బాగా అసలు నిలుచోని నిలుచోని సావాలే
అవునా ఇ
ఇంగ కొత్త కొత్తయ్ మనం టీచర్ అనేది ని త్య విద్యార్థి అండి హలో ఆ తప్ప హలో
హలో మీ దగ్గర బాగ నాయిస్ వస్తుందండి.
ఆ లేదండి.
నువ్ పిల్లలనుకుంటా మీరు కొంచెం దూరం వెళ్ళి మాట్లాడండి.
ఓకె అండి ఓకె.
రికార్డ్స్ కంప్లీట్ చేస్తారా?
హా రికార్డ్ చేస్ సమ్ అంటే మన టీచర్ అంటే, నిత్య విద్యార్థి అండి. ఎప్పుడు నేర్చుకుంటనే ఉన్న, కొత్త కొత్త చాప్టర్స్ చెప్పాలి కొత్త కొత్త విష యాలు చెప్పాలి పిల్లలకు. కొత్త కొత్త గేమ్స్ ఆడించాలి. అన్ని ఉంటాయి అసల్. మనం ప్రిపేర్ కావాలె. ముందే ఒక రోజు ముందే ప్రిపేర్ కావాలె. నైట్ ని ద్ర ఉండదు అసల్ ఇంట్లో పని చేసుకోవాలి.
మాకు టీం వర్క్ ఉన్నప్పుడు గాని, ఎప్పుడు గాని, మా టీం లీడర్ తోటి, టీఎల్ తోటి, ఎప్పుడు మాకు మీటింగ్స్ ఉంటూనే ఉంటాయి. మేము ఇప్పుడే ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం. క్లయింట్స్ తోటి ఎట్ల మాట్లాడాలి? ఎట్ల ప్రాజెక్ట్స్ అన్ని ప్రాజెక్ట్ తెచ్చుకోవాలి అనేది, మేము కూడ నేర్చుకుంటూనే ఉంటాం అండి. ఒకసారి జాబ్ జాబ్ లో జాయిన్ అయ్యాక, ఓన్లీ జాబ్ చేయడం అట్ల ఏముండదు. ఇందులో కూడ నేర్చుకోవడమే ఉ
ఇంకా మా పిల్లలలో కొంచెం పిల్లలు హ్యాండికాప్స్, ఇట్లా ఫిజికల్ హ్యాండికాప్స్ ఉంటారు. దివ్యాంగులు అంటారు వాళ్ళని. వాళ్ళు కూడ ఉంటారు. వాళ్ళని కూడ చూసుకోవాలి. అండ్ వాళ్ళని చాలా కస్ ష్టం పాపం ఇద్దరు ఇద్దరే ఉంటారు గాని, మనలాగా ఉండరు వాళ్ళు మనలాగా వచ్చేలాగా ట్రై చేయాలి.
అవునండి. వాళ్ళతో కొంచెం స్పెషల్గా డీల్ చేయాలి.
ఆ స్పెషల్ గా తీసుకోవాలి. వాళ్ నార్మల్ గా మనలాగా కావల్లని ట్రై చేస్తాము. వాళ్లకి స్పీచ్ తెరపి, పియోతెరఫీ, ఆ లోకో మోటారు
అవునండి. ఇంకా ఎట్లాంటే స్కూలో ఉన్నప్పుడు కొందరు వెనకబడిన స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
అవునండి గుడ్ స్టూడెంట్ లాగా, ఫస్ట్ ర్యాకర్ లాగ చెయ్యాలి.
అంటే, ప్రతి ఒక్క విద్యార్థి మీద ఫోకస్ చూస్తే వాళ్ళు కూడ మంచి పొజిషన్ లో ఉంటారు కొందరు బ్యాంక్, బ్యాక్ బెంచర్స్ అట్ల కాక్ కుండా
అవునండి.
మీరు అందరిని ఒకే విధంగా చు
అవునండి. అందరు సమానంగా చూస్తాం. ఫస్ట్ లాస్ట్ అని ఏం ఉండదు. మాది యూ సిస్టమ్ అండి. ఇట్లా యూ లాగ కూర్చుంటారు అందరు. బ్యాంక్ బెంచర్స్ అట్ల ఏం ఉండదు.
అవునా! యు లాగా కూర్చున్ టె అందరికి, వెనుక కూర్చున్న ఫీలింగ్ అట్ లయముండదు.
అవును.
అందరికి అర్ధం అవుతదా అండి అట్ల కూర్చుంటే?
హ అందరికీ అర్ధమవుతదండి. నె యు లాగుంటరు. అందరు కనిపిస్తరు. మంచిగా.
మ్ హు అట్లయితే బాగుంటదండి. పిల్లలకి, మం మంచిగ శ్రద్ధ కూడా వస్ చదివినడానికి.
మ్ సీన్ రాక్షసి
హెలో
హలో వినిపిస్తుందా అండి?
ఆ అవునండి ఇంకా మీరు గేమ్స్ కూడా పెడతారా
ఆ చిపుల్ గేమ్స్ మ్యాన్ గేమ్స్ ఉంటాయి ఔట్ డోర్స్ ఉంటాయి ఇట్లా ఏ మన రిపబ్లిక్ డే ఇట్లా ఉంటాయి కదా అప్పుడు ఆడిస్తాము ఇకా ఆ స్పీచెస్ ఉంటాయి
అట్లా కాదండి ఇంకా ఇట్లా పిల్లలు కి అప్పుడు దప్పుడు క్లాస్ లో కూర్చోబెట్టి అప్పుడప్పుడు అయినా అంతరక్షర్యాలు ఇస్తే వాళ్ళకి మైండ్ రిలీఫ్ ఉంటది కదా
అవునవును అలా కూడా అడిపిస్తాము ఇప్పుడు ఆ ఇప్పుడు డ్యాన్స్ చేయించుకుంటా ఇప్పుడు ఆ నంబర్స్ టేబిల్స్ ఆ వెజిటేబుల్స్ నేమ్స్ అవునట్లు చెప్తావన్నమాట
కూడా ఉంటాయి కదండి
యాక్షన్ వర్డ్స్ చేసుకుంటాం మనం మేము కూడా డ్యాన్స్ చేయాల్సి ఉంటది పాటలు పావాల్సి ఉంటది
అవునండి చాలా మంచి ఉపాయము ఇంకా చాలా ఇలాంటి గేమ్స్ యూట్యూబ్ లో వస్తా ఉంటాయి వాటిని ఒకసారి ట్రై చేయండి పిల్లలకి చాలా జ్ఞాపక శక్తి క్తి పెరుగుతుంది
ఓకే అండి థ్యాంక్ యూ అండి గుడ్ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి
ఆ ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ అండి